ఆం చెప్పుకున్నారు
ఇప్పుడే అన్నం తిన్నా
మ్మ్
తీన్నరా పని అయిందా
ఆ ఎంది అట్టనేట్లోరినా షన్ కొట్టే ఉన్నవి చతన అయితలేవు ఏం చేయాలి అసలు ఏం అర్ధం అయితలే
ఆ
ఏంచెస్ చి ఇంకు పోయ అడ ఊసవాలి మషన్ మీద
కుసోవలే
త ఇట్ అర్జెంట్ కుట్ట
వేరటళయయా
వేరటలే కాాల భాగ వసానాయి
ార హాస్పిటల్ కు
దే నేయించుకుంటాం నా గోళలు పడ
పడయా
సాల వాడ
క కచ్చినట అయితుది కదా
కక్కుతా కక్కుతే గుొంతులలకు వెళ్ళి రక్తం పడుతది తెల్సా మళ్ళా
ఎట్లా మరి
ఏమో ఏదైనా పెద్ద రోజుమో తిట్టన అనుకుంటాం ఏమైతే
అదే మరి దమున గోళలు వాడే అంత పరిస్థితి వచ్చింది అనుకో ఒకవేళ రావద్దు గానీ ఒకవేళ వస్తే ఎట్లా అన్నట్టు
ఇంజెక్షన్లు అయితే పడతాయి అంటే యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు అయితే పడతాయి గానీ గోలి మింగడానికి కడుపులాక్ పోదు కడుపులు అరగదు అదేంటి యాంటీబయాటిక్ అరగదు వేరే ఏదేనా అరుగు యాంటీబాటిక్ మాత్రం అరగదు
అట్లా అయితే ఎట్లా ఏం కథ
దాంతోనే కదా యాంటీబయాోటిక్ తోనే రోగాలు తగ్గుతాయి మళ్ళీ
ఆ చిన్నవాళ్ళు రాలే ఇంకా
ఏ రాలేదు రేపు పతరు కావచ్చు
మొన్న నేను శుక్రవారం రోజు
ఉమ్ అ
ఇంటికి పోయిన పొద్దునే పోయినా మార్కాయలు తెచ్చిన మార్కాయలు తెచ్చి వచ్చినా నీళ్ళ లేసిన నీళ్ళ లే వేసి అ కొట్టినయ మాదవక్క ఇంటివేనా నేను
ఉమ్
మాది ఒక్కలి ఇంటికి పోయి నిం అంటే ఇక్కడన అయితే అందరుతారు పొరగాళ్ళు ఇంట్లో
ఆ
వాాలు ఇ ముట్కు రాట్ స్విచ్ ఆఫ్ అయితదా మా అక్కా ట ర అంటా ఉంటారు ఈ పిచ్చిలే మళ్ళీ చెరను చెర వచ్చి ఈ నర్ సినిమా వీళ్ళ అంతా చాలా మంది వచ్చారు
ఉమ్
పని కదా అని సప్పుడాయాక మాదక్క ఫోన్ చేసి ఇట్లా కాయలు పట్టుకొని వత్తాక్క అని అంటే సరే రా రా అనితోనే మా బాగా కొట్టి కొట్ట కూడా మేము ఇద్దరు ద కదా
ఆ
ఆని పోయినా పోతే ఈగ నేన్ గట్ టీన మా బావస్ అప్పుడ నవ్వుకున్నాడు పోతా అన్నాడు కాగానీ ఇక నాలుగఐదు కాయలున్నా ఈగ అవన్నీ ట క టక చేసిం అ మదక తుడిచింది మొత్తం కేజీలంది
అబ్బా అవి పూపు గింజలు చే నా మర
వక్కలు ఆ కొట్టినంకా ఆవాలు. జీలకర్ర మెన్ వందకు
ఆ అన్నే పో యా ఎం కున్నావా
అన్ని వేంపుకున్నా ఎల్లిగడ్డ తెచ్చిన ఎల్లిగడ్డ పొట్టులు తీసు వేంపినం మిక్సీ పట్టినా మిక్స వట్టి అన్ని కలిపి వెట్టినం ఇగ
మంచి పని చేశినవే ఉ ఈడైతే పని కాకపోవునే ఒక్కదానికే
ఆ అయితే మా ఎన్ని కిలోలు అయితే మూడు కేజీలు అక్క నువ్వు వెట్టుకోమన్నావ్ గ అయితే మూడు కేజీలు తీసుకున్నది తీసుకొని ఐదు కేజీలు నాకు బ పోసింది అన్నట్టు అంటే సరిపోతయా అక్క తీసుకో ఇగ ఎక్కన్నా అయితేంది నా కాడున్నా నువ్వు కొంట పోతావు నీ కాడ ఉన్నా నేను కొంట పోతా అని నేను అన్నా
ఉ
ఎవలదగ్గర ఉంటే నే నువ్వు పెడతా నాను అన్న అంటే ఎవల్ దగ్గర అయితేందిరా ఇప్పుడు ఒకవేళ ఇల్లు స్టార్ట్ చేసి అనుకో పనోళ్లు వచ్ చ్చరనుకో ఇప్పుడు నేను గీక్కడ ఉన్నా అక్క కొద్దిగా పచ్చడి ఎయ్యవ అంటే నువ్వు ఎత్తవు నేను ఎత్తన ఇక్కడ నుంచలి వచ్చి. అని అన్నది అంటే ఏవని దగ్గర అయితేంది అని నేను ఐదు కేజీలు పెట్టుకున్నా ఒక మూడు కేజీలు ఇచ్చినా
ఉ
మా బావ తెచ్చినట్ట గానీ కాయలు అంతా అంతా మంచిగా లేవట మురిగి పెం లెక్కలు ఉన్నాయి అట సప్పుడేక చిన్నగా వక్కలు చేసి ఇంతంత డబ్బలో పెట్టింది అప్పుడప్పుడు నా బిడ్డ తెచ్చుకున్నది మాగా
మరి ఏడుంటు టన్ తీరాదు పచ్చడ
చ్చుకున్నది ఈ ఏడుంటాయి అండి అనీ ఆ అన్నా అనడుతోనే మళ్ళా ఫస్ట్ చేంజ్ చేశింది తెల్సా వా మక్కలూ ఇగా కొంచ ఇంతాంత చిటికెడు పసుపు ఏషిందీ పసుపేశీ పచ్చి నూనె పోశిందీ.
చి నూనె ఎయ్యంగ
ఆ పస్పేసింది పసుపేశి పచ్చి నూనె పోశింది ఇవి వేంపే అంత ఆ ఆ పచ్చిపసుప్ ఆ పసుపులా ఉన్నూ నూనెలా కొంచెం వక్కా అనేది గట్టికుంటుందట. ఆ గట్టిగ ఉంటదీ ఇవి వేంపే వరకూ ఎల్ అల్ అదీ ఏంది ఎల్లిగడ్డలు పొట్టు తీశే వరక్ ఉప్పు అది మంచిగా వక్కకు పట్టుకొని ఉంటందట పసుపు అనేది ఉన్నూ నూనే.
అ హ్మ ఆ తనకుట్టీ మీగ్గావచ్చు
ఆ ఇవన్నీ వేంపీ మిక్సీ పట్టి అన్నీ చేశ్ చ్చేవరకూ ఇగా మా అది మంచిగా అయింది అయినాంకా హ్మ మా బావ ఏం చేశిండ్ తెలుసా టీవీలా చూస్ సీ అరకిలోకూ పావు ఆ పోయాలే కిలోకు కూ అర పావుకిలా అట్లా పోయాలని చూసిళ్ళు.
ఉ
మా చింట్ ఏమంటాండ్ అంటే ఏందమ్మా మీరూ ఎప్పటికి పెడితనే ఉంటరు కదా పచ్చడా, ఇప్పుడు ఎందుకు టీవీలో చూత్తార్ అంటే ఏమో చూద్దాం అని చూశిండ్రు.
ఆ
ఫస్ట్ ఏం చేసిందంటే వక్కల్లలా కలపలే మిరం వేరే మిరం నున్నూ పొడులు అన్నీ ఏసీ వెళ్ళిపాయే ముద్ద ఏశీ
నూనే లెయ్యలే ఆహా వక్ క్కలక్ పట్టియ్యలే
ఆ ఆ అవన్నీ కలిపినాంకా మళ్ళ వక్కల్లలా పోశింది
ఆహా కొంచెం వేడి నూనెల ఏశిర్రా లేకుండ డైరెక్టూ
మిరంలోనే ఏశింది
మీరే ఉన్నీ అ
పొడి మెంతి పొడి ఆవాల పొడి ఆ ఎల్లి ఎల్లిగడ్ దే ఆ ఇదే ఎల్లి అది ఆ ముద్ద ఏసి కలిపింది ఇంతంత పచ్చి నూనె పోసింది మో తో మనం ఎళ్లిపాయ మిరం చేస్ కుంటం చూడు ఆ గట్ల చేసి అన్ లేసింది ఏసీ చ్చి ఇవంతా కలిపి మళ్ళ మాడికాయ వక్కలల పోసింది
ఉ
మామిడికాయ వక్కలల పోసి చ్చి ఇగ మొత్తం కలిపింది అన్నట్టు
ఉ
కలిపి తిన్నాంక ఇగ పోపుకు తర్వాత వేసుకోవాలంటే అందాదా తెల్వదు అక్కా అని అనుడుతోనే మళ్ళ మా బావ కిలో ప్యాకెట్ తెస్తే అరకిిల నాకు పోసింది మళ్ళా అర కిల ప్యాకెట్ నేను కొనిచ్చిన ఇప్పుడు మంచిగా నూనె వేరు ఉన్నది మంచిగా మొత్తం
ఏ డబ్బలు పెట్టినవ్ మరి
యి బాకీటా పెరుగు బాకీటా
ఆ
పేరుగు బకీటా
డబ్బా డబ్బా
అదే మరి మూతున్న బకిటా వైట్ బకిట్ల లెవ్వా
ఆ అదవ్వ
ఆఆ అంతకు ముందుకు అక్క ఆ అళ్ళనే వెట్టినా ఇప్పుడు ఊరళ్ళనే పెట్టినా
మంచిపని జెష్నావ్
మిన్నువు ఎండ్ల వేట్టినవ్
నేనూ చిన్న డబ్బాలల పెట్టి ఫ్రిడ్జ్ ల పెట్టి ిన మొత్తం పోబెట్టలే
ఆ
అవసరాన్ని కొంచెం అంత పెట్టినా మిగిలినా కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టిా
ఫ్రిడ్జ్ లో పెడితే ఉంటది కదా మంచి చిగానే
ఆ
కరాగాబుకాకుంటా ఉంటది కదా
ఎట్లున్న పచ్చడా అట్ల ఉంటది
ఆ
అవసరనికి పోబెట్టుకోవచ్చు మనం ఇంతంతే
నేను మొ మొత్తం పోపుక వేసినా ఇగ నా బిడ్డ ఊరికే పచ్చడి కావాలంటది కదా
ఆ
టది కాబట్టి ఇగా పోపుకేసిన నిన్న గింత అంత దీష్ చ్చిన ఇక అది స్నానం చే ఇక పొద్దున చేసినా మళ్ళా సాయంత్రం ఉడుకుతంది చేసినాకనే తీతన్నాను చేసినా తీసినా ఇగా డాని ఏం చేస్తాను పెద్దమ్మ నాకు కొంచెం పచ్చడి పెట్టావా ట్టాడుు
ఉ
పెట్నా ఇగా ఇంత కటువారుల పెట్టినాయి ఫరు అది అటు ఎటు ఏమన్నా పని చెప్తే వింటాడు
ఉ
పెట్టిన ఇగ నాకు ఏయిదు కాయలు కాయాలిపేదమ్మా నే పెట్టుకుంటా అంటే నువ్వు నీకు ఇంతంత పచ్చడపెట్టిఇతతి అని అన్న
హు
దా
స్లాబ్ పోదతర్రు కదా ఈ పక్కోలు
ఏ పక్కోల్లు
పక్కొల్లు పక్
ఆ బాత్రూమ్ కా
అ లెట్రిన్ బాత్రూం కి అ
మీడిషి అడతాంది
ఆ
మీడిషి మీడిషి ఆడతంది
ఆ ఆ ఆ
పెళ్లిిరోజు మేము ము ఏం చేసుకుంటే దానికేం అవసరం చెప్పు
ఆ
నౌకరేనె కేక్ కట్ చేసుకుని నేను తర్వాత చెప్తా ఇగ
సరే సరే ఉంటానా నే ను ఆగు
అ కట్జయ్ కట్ జెషనవ ఆ